ఉమ్ బావున్న నువ్ బావున్నావా
మ్మ్ బాగున్నా ఏం చేస్తానవ్
హలో మ్మ్ బా బాగున్నాను ఏం చేస్తున్నావ్ ఏం చెయలే కొంచెం బోర్గా ఉంటే ఇప్పుడే టీ చేస్తా అంటే మా అమ్మ నాగూడ చేయమని చెప్పి కొంచెం టీ తాగుతూ రిలాక్స్ అవుతాన్న నువ్వు
నేను ఖాళీగా కూర్చొని ఉన్నా
మ్ బోర్ అనిపియలేదా ఇంట్లో ఉంటే
అవును చాలా అయిం
ఎందుకు చాలా హ్ అండి కాలేజ్ వెళ్ళాలి అనిపిస్తుందా
అవును కాలేజ్ వెళ్ళాలనీ మ్ అనిపిస్తాంది. కానీ కాలేజీకిి వెళితే మళ్ళా ఎందుకు రా బాబు అనిపిస్
రతో హ్ మ్ నిజమే ఇంగ మనకి కాలేజ్ లో ఉంది కాలేజ్ ఓపెన్ అయ్యాక మళ్ళ ఉంది. మనకి
మ్ కరే
కరెక్టు హ్
ఈ మధ్య అందరం చాలా బిజీ అయిపోయినం కదా
అవును కదా మ్ అవును చాలా అసలు టైం ఎట్లా అయిపోతుందో అసలు తెలియదే తెలియడమే లేదు అసలు
కరెక్టే మార్నింగ్ లేచి ఇంకా తీని మళ్ళా ఏదైనా వర్క్ ఉంటే చేస్తే మళ్ళ ఈవినింగ్ అయిపోతుంది. మళ్ళా పం కొనీమన్నా మార్నింగ్ లేచి ఇదే డైలీ రొటీన్ అయిపోతాంది
హ్ అవును అసలూ మనం నాకైతే ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ ల మార్నింగ్ లేచాల్కే ఆఫ్ టర్నూన్ అయిపోతుంది. నెన్ లేచాల్కే ఆఫ్టర్నూన్ అయిపోతుందా ఇగ లేసి టిఫను టిఫిన్ తినేళ్లకి ఇంగా ఇంగ అట్టట్టట్టైతే ఈవినింగ్ అయిపోతుంది.
కరెక్ట్ ఇది మా త్రం ఈవినింగ్ అయిపోతుంది ఈవినింగ్ నుంచి అట్లా అట్లా ఉంటే డిన్నర్ టైం అయిపోతుంది డిన్నర్ దినింగనే
మ్ అవునట్ అట్లా అయిపోయినాయి హాలిడేస్ అన్ని ఏమేమో అనుకున్నం ఏమేమో చేసేద్దామని హాలిడేస్ లో
కదా ఏమో
మ చుట్టాలు ఇంక చూడూ ఇంక ఏస్క్యూజ్ ఐతే మ్ ఆ బావుంది నేనేమనుకున్ననే ఏంలే ఈ లాస్ట్ హాలిడేస్ కదా ఎంజాయ్ చేసేద్దామని వదిలేసా సదివేది వద్దు ఇంగ కాలేజ్ స్టార్ట్ అయ్యాక ఏట్లా సదువుకోవచ్చులే అని
ఆ అంతే మనం ఈ ఎక్స్క్యూజెస్ తోనే బతికిస్తామేమో
హ్ మ
ఒక్కొక్కసారి ఆలోచిస్తే భయం అయితుంది ఇంగ ఒక్కొక్కసారి ఆలోచిస్తే మన మీద మనకే కోపం వస్తుంది మ్ ఇంకోసారి ఆలోచిస్తే ఏం చదువాలబ్బ మనక్ గూడ ఏం తెలియదు లే అనిపిస్తుంది
అవును నిజమే మనా టీచర్స్ గూడా మంచిగా చెప్తే ఈ నెల పోండమా అం టే వాళ్ళు మనం పోతాము వాళ్ళు ఎట్ల అంటే ఒకసారి ఈ సైడ్ పంపిస్ స్తాడు ఒక సైడ్ ఆ సైడ్ పంపిస్తరు
కరెక్టె వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తారు మనకు ఇంట్రెస్ట్ ఉండేది తక్ క్కువ వాళ్ళ్ ఈళ్లక్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తనే గదా మనం చదవగలుగుతాం
ఊమ్ అవును ఇంగా ఏమన్న హెల్ప్ చేయమంటే ఇంగ సాఫ్ట్ స్కిల్స్ లో స్టేజ్ ఎక్కిస్ త్తరు అది ఎవరిక్కాల్ల
నిజం అదొక్కటి జేస్తారింగ బెదిరిచ్చడానికి జేస్తారేమో మనల్ నందరినీ వాళ్ళది
ఓ అంతే గదా ఈమన్న ఈఏమన్ అయితే చాలది సాఫ్ట్ స్కిల్స్ ది చేస్తారు ఇది ఎందుకన్నా వచ్చింద అన్పిస్తుంది టైం టేబుల్ ల్లో
అవును కరెక్టే నేను
నేన్ గుడ అది టైం టేబుల్లల్లో చూస్నప్పుడల్లా ఇదేందిరా గోల స్వామి అన్పిస్తుంది ఊ ఇంగా మన వాళ్ళు మనకి ఏమైన్న చెప్తే తెల్సుకోచ్చు సాఫ్ట్ స్కిల్స్ లో ఎంతసేపు స్టేజ్ మింద పొయ్యి సెల్ఫ్ ఇంట్రడక్ క్షన్ సెల్ఫ్ ఇంట్రడక్షనే అంటా ఉంటారు
మళ్ళా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏమ్ పొతే ఏదో ఒక టాపిక్కిస్తారు గ్రూప్ డిస్కర్షన్ గ్రూప్ డిస్కష్షన్ అంతే వీళ్ళేందో
ఏమన్న చొప్తే ఇట్లా ఉండల్ల అట్లా మాట్లాడల్ల ఏమన్న రాస్కోండి ఇవి యూజ్ అయ్ తాయి చదువుకోండి అంటె చొప్తే ఏమన్న అర్థమైతుంది
ఊమ్ ఎందో చిన్నప్పుడే బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ ఉన్నాయ్ మనకి ఇప్పుడు
స్కూలు పోయినాయ్ అన్పిస్తాంది నాకైతే నిజ్జం నేన్ దెల్సా నెనొకా నైన్తు వరుకు గుడ నా చాటింగ్ నైన్తేమ్ టెన్త్ హాఫ్ వర్కు గుడా ఇంగ్లీష్ ట్లోనే దెల్సా నా చాటింగ్ అంతా తెలుగు అనేది దెలీదు నాకి తెలుగులో చేయడమే రాదు నాక్ చాటింగ్ టెన్త్ వరుకు గుడా ఆహా మళ్ళ రాన్ రాన్ రాన్ రాన్ మొ త్తం తెలుగునే ఒక్క వర్డ్ గూడ ఇంగ్లీష్ లేకపాయ అప్పుడు ఏం కమ్యూనికేషన్ స్కిల్స్ లో అప్పా
నాకు అన్పిస్తుంది ఎక్కడ మనము తప్పు జేష్నం టెన్త్ వరకు బానే ఉన్నం బానే
బానే చదువుకున్నం
ఈక్కడ జరిగింద్రా అన్పిస్తద్ నకి
ఎక్కడ అంటే మనకి ఏమంటే మోటివేషన్ లేకుండా పోతానేది ఇప్పుడు ప్రెజెంటున్న సిచ్యువేషన్ ఎందుకంటే జాబ్స్ రాకా తనఖ్ లాడతన్నారు గదా వాళ్ళకే అంత సదివిన వాళ్ళకే రావడం లేదు ఇంగ మన కేమొస్తుందని భయంతో పాటు ఇంగా మోటివేషన్ గూడ తగ్గిపోతాంది
అవును అది ఇంగ చిన్నప్పుడు కంపారిజన్ అనే పదమే ఉంన్నిండదు అదొక్కటి
ఉ
ఇ మనం ఎప్పుడైతే డిప్లమాకి పోయినమో మనం స్టార్ట్ జేష్నాం అప్పుడు కంప్యారిజనూ వాళ్ళే గ్రేటు ఇంకా వాళ్ళుముందర మనము ఏదన్నామ్ చేయ్యల్లన్న చేయలేకపోతన్నం
ఊమ్ అవును నిజమే టెన్త్ వరకు చాలా బెస్ట్ లైఫ్ ఉన్నిది కాద
అందుకే కొన్ని కొన్ని మనకి తెలియకపోవడమే మంచిది అనిపిస్తాదేమో
అవును ఉమ్ అవును ఇప్పుడూ ఏమంటె ఇంగోటి ఏమంటే టెన్త్ తర్వాత ఇంటరు డిప్ ప్లొమా ఉంది ఇంగ డిప్లొమా తర్వాత బీటెక్కు ఇట్లా ఎంబీఏ అట్లా ఏమైన్నా ఉంటాయి ఇంకా బీటెక్ ఎంబీఏ తర్వాత అదే ఏ బీటెక్ డిగ్రీ తర్వాత ఏం లేవు కదా మనకి సో ఇంగా భయం ఎక్కువ అయిపోతాంది
అవునవును ఇంకా చదువు అయిపోయింది ఇంకా ఎంటర్ కావాలి ఇంగ రెస్పాన్సిబిలిటీస్ లోకి నిజం మన పేరెంట్స్ దగ్గర ఉన్నంత వరకు రెస్పాన్సిబిలిటీస్ మనం హ్యాపీగానే ఉంటాం మన చేతిలోకి వచ్చినప్పుడే తెలుస్తది మనకి
ఉమ్ నిజమే ఇప్పుడు మనం ఏంది చాలా ఫీల్ అయిపోతాం ఇప్పుడు ఫై మనవి ఫైవ్ హండ్రెడ్ ఖర్చు చేయాలన్నా కూడా ఎక్కువ ఫీలింగ్స్ అయిపోతాయి ఫైవ్ హండ్రెడ్ ఊరికే వేస్ట్ అని
ఉమ్ ఇంకా అది మనం సంపాదించి మనం ఖర్చు పెట్టాలంటే అయిపాయే ఇంకా
ఉమ్మ్ మనం యోస్ చేసేకి మనసు రాదు వేరే వాళ్ళదయితే ఇంకా పేరెంట్స్ అయితే అబ్బా ఎట్లన్నా చెప్పి యూస్ చేస్తాం
వాళ్ళు గ్రేట్
వాళ్ళు గ్రేట్ అస్సలు అవును ఇంగ ఈ సారి ఎన్పిటిఎల్స్ ఉన్నాయి కదా రెండు ఏంటివో
ఉమ్
ఉమ్మ్ ఏంటివో సామి మిస్
ఇసిఇ
ఈసిఈ హార్నర్స్ అవన్నిటికి తీసుకోకపోవడమే మంచిది అనిపిస్తది నాకు ఇప్పుడు అవును నిజమే ఎంతో ఫైవ్ థౌసండ్ ఎంతో కట్టమన్నారు కదా వాళ్ళును అంటే మనకి తెల్దులే
ఎన్పిటిఎల్స్ ఫైవ్ ఉంటాయంట ఫైవ్ ఇట్కి మనమే కట్టుకోవాలా
ఆ
ఉమ్
ఆ ఎంపిటీయల్స్ ఏం చేసుకునేకిలే
ఎన్పిటియల్స్ అన్ని పాస్ అయితేనేనంట ఈసిఈ హనర్స్ అని సర్టిఫికేట్ వస్తుందంట
అన్ని ఫైవ్ పాస్ అవ్వాల
ఉమ్మ్ ఫైవ్ పాస్ అవ్వాలంట ఇంకా ల్యాబ్స్ అయితే వాళ్ళు ఎట్లో గట్ల పాస్ చేస్తారు ఇంక ఎన్ పిటియల్స్ వాళ్ళ చేతిలొ ఉండవు కదా
ఉమ్ నిజమే అసలు ఏందో అంటే ఇప్పుడు ఒక్కటి ఫెయిల్ అయినా అంత మినీ కట్టి వేస్టే కదా అవును కరెక్టే తీసుకోకపోవడమే మంచిదండి ఇప్పుడు ఉండేది రెండు రాస్తే చాల్లే అదెందో మిషిన్ లెర్నింగ్ నింగ్ అంట మళ్ళీ లర్నింగ్ ఫర్ అనాలటికల్ ఏందో ఉంది
ఆహ రిజిస్టర్ అయినవా నువ్వు
ఆహా రిజిస్టర్ అయినావా నువ్వు ఈ ఈ రోజు మా కసిన్ అడిగిందనమాట నాకి ఏం తీసుకున్నావు విన్పి టి ఏ లో వాళ్ళకి కూడా అంటే మా అక్క ఎం బి ఏ నో ఎం సి యో చేస్తాంది విశ్వం లో
ఆహా
అడిగింది ఎన్ పి టి ఎల్ లో ఏం తీసుకున్నావు అంటే నేను స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు ఇంగ అప్పుడు చూసిన్నా
ఊహూ
అంటే రిజిస్టర్డ్ ఏందో కొట్టినా నేను ఎన్రోల్ అని కొట్టినా ఏమైందో ఏమో నాకేం అర్ ర్తం కాలా రిజిస్టర్ అయినట్టుందో లేదో కూడా తెలియదు నాకి
ఫర్ తర్లీ గ్రూప్ లో వల్ల నేమ్స్ అప్పుడు తెలుస్తాది మనకి
ఉమ్ అంతే ఇంగ అందుకే ఆ ధైర్యంతోనే ఉన్నా ఇంకా మ్మ్ ఈ సారైనా ఎన్ పి టి యల్ ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ గావాల
ఉమ్ స్టార్ట్ అయితాదిలే
లాస్ట్ టైం ఐ తే అది అయ్యి డబల్ ఐ ఓ టీ ఉండలేదా అది జస్ట్ కొంచం రాసిన్నా అంతే టాటింగ్ లో అప్పుడు ఇంగ అంతే మళ్ళీ ఏం రాయలా అసలు ఎందుకో టైమే దొరక్ కలా లాస్ట్ సెమ్ లో ఏమైతుందో ఎట్ల చేసినామో గూడ అర్థం కాలా
ఉమ్ కరెక్టే లాస్ట్ లో ఎంత డెడికేషన్ గా చదువుతామో కదా మనం అట్లా డెడికేషన్ గా ఇయర్ మొత్
మాట్లాడితే సింగ్ ఇయర్ మొత్తం జరిగితే ఏమైపోతామో ఇం ఉమ్ నిజమే అంటే నాకేం అన్పిస్తుందంటే ఇప్పుడు టైం టేబుల్స్ లో మొత్తం ఎక్ క్కువ అంటే అవర్స్ పెట్టకుండా పీరియడ్స్ పెట్టకుండా కొంచెం కొంచెం ఫ్రీగా వదులుతే అప్పుడ ప్పుడు లైబ్రరీకి పొయ్యి అన్నా చదువుకోవచ్చు కొంచెం ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు అనిపిస్తాంది నాకి
ఊహూ
ఈసారి అన్నా ఎట్లన్నా చదువుకోవాల స్టార్ట్ అన్నా చేయ్యాల ప్రిపరేషన్
కరెక్ట్ ఇంకా ఇంక సబ్జెక్ట్స్ కన్నా ఇంక ప్లేస్మెంట్స్ కి ఎక్కువ ఫోకస్ చెయ్యాల
ఉమ్ అవును అవును ఇప్పుడు సబ్జెక్ట్స్ కి మనం ఎ
హలో
ఉమ్ సబ్జెక్ట్స్ కి మనం లాస్ట్ లో ఫోకస్ చేశాం కాబట్టి ఏం అంత అవసరం ఉండదు ఇప్పుడు ఈ ఇయర్ అయినా ప్లేస్మెంట్స్ మీద ఫోకస్ చేయాల
కరెక్టే ఇంకెప్పుడెప్పుడు వస్తాయో గూడ తెలీదు మనకి అవి
అవును అయినా ప్లేస్మెంట్స్ ఎప్పుడోస్తాయంట నేనూ స్టార్ట్ అయిపోతా అని చెప్పినారు ఎవరో అయితే వాళ్ళు ఇంకా పెడతామంటారు ఇంక సెలెక్ట్ అయిన వాళ్ళకి ఉమ్ సర్లే ఐ నాకేం రా అసలు చదువు చదవాలనే లేదు ఏందో ఇంట్లో వాళ్ళ కోసం చదవాలంటే చదువుతానం అంతే
మ్ అంతే మ్ కరెక్
కరెక్టే
చిన్నప్పటి నుంచి మనకి దేని మిన్ ఉంద ఇంట్రెస్ట్ ఉందో కూడ మనకే తెలీదు
మనకె తెలీదు మ్ అవును నిజమే
ఎందు వాళ్ళ చెత ఇప్పిస్తునట్టు మనం చద